హలో
లో నమస్తే అండి
బావున్నారా అండి?
ఆ బావున్నామండి మీరు ఎలా ఉన్నారండి?
ఆ బావున్నానండి నే బావున్నానండి నేను
తేనం
సానండి మాది పప్పు అండి కర్రీ మీరు తిన్నార అండి?
ఆ తిన్నామండి
ఇప్పుడు మనం సిటీలకు, మరియు గ్రామాల మధ్య తేడాల గురించి మాట్లాడు కుందామాండి
తప్పకుండా మాట్లాడుకుందామండి. మరి నాకైతే విలేజ్ అంటే చాలా ఇష్టం అనమాట అండి విలేజ్ వాతావరణం అన్నా ఆ చల్లటి గాలి అన్నా చాలా స్వచ్ఛమైన గాలి అనమాట అసలు చాలా బాగా ఉంటుందండి విలేజ్లో అదే సిటీలు అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే రూమ్లో ఉండాలి. అదే సౌండ్స్ వెహికల్ సౌండ్స్ ఎప్పుడు చుడు ఆ దుమ్ము అలా అక్కడే ఉండాలండి విలేజ్లు అయితే మనకి నచ్చిన చోట బాగా ఆహ్లాదంగా ఉండొచ్చండి.
అవునండి అంటే మన దేశంల ఏంటంటే గ్రామాలు నగరాలులో నివస్ ఇస్తారు అంటే కొందరు గ్రామాలలో ఉంటరు, కొందరు సిటీస్ల ఉంటారు. వాటిని విలేజెస్, సిటీస్ అంటారు కాబట్టి ఇవి రెండు మనకు సమాజంలో ఒక ముఖ్యమైన పాగాలండి జీవన విధానం సౌకర్యాలు గానీ ఉపాధి అవకాశాలు అంటే జీవన విధాన మనేమో స్వచ్ంగా ఉంటదండి బట్ సిటీకి వెళ్తే మాత్రం సిటీకి వెళ్ళే వరకు మనకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది రావడం కష్టమది సో ఏంటంటే చాలా మంది విలేజ్ లైఫ్ వదిలేసి పాపం వాళ్ళు సిటీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ జనాభా మరియు ఏంటంటే ప పర్యావరణం అనేక అంశాల వల్ల ఇక్కడ జనాభా సిటీలలో ఎక్కువ ఉంటది. విలేజ్ల తక్కువ ఉం లెక్కపేట్టి డిఫరెన్స్ కూడా బాగా ఎక్కువ ఉంటది. గ్రామాల్లో అయితే ప్రకృతిని మనం దగ్గర నుంచి చూడొచ్చు యా ఇక సిటీస్ అంటేనేమో ఇక ఫుల్ డెవలప్ అయిపోయి చూస్తాం కదండి వాటిని ఇప్పుడు వాటి మధ్యలా మనం తీడాలని చూసుకున్నట్ అయితే గ్రామాలలో తక్కువ జనాభు ఉంటుది స్వచ్ఛమైన గాలి వేల్చతారు వం ట కూడా మంచిగా కట్టెలపోయి మీద ఆ కాలుష్యం కూడా అసలు ఎటువంటి కాలుష్యం ఉండది మళ్ళీ ఇలా ఒకరికొకరు ఫుల్ ఏదైనా హెల్ప్ కావాలంటే ఇట్లా చేసి చేస్తారు మన సిటీస్ లోల అయితే పదిసార్లు పలిసినా కాని వాళ్ళు మంచితనం మంచు అంటే చేస్తారు లేకపోతే కనీసం పట్టి చచ్చిపోతేన్నా అని పట్టించుకోరండి సిటీస్ లో
అవునండి నిజమేనండి మా ఊరిలో అయితే చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. పొద్దున్న లేచినప్పుటి నుంచి పొద్దున్నే లేస్తూనే పక్షులు కిలకిల అనడం సూర్యకిరణాలు మనం లేస్తున్నప్పుడు మన మీద పడడం. తర్వాత చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. ఇక మేము చిన్నగా ఉన్నప్పుడుయితే చిన్నప్పుడే తిమ్ము హాలిడేస్ వస్తే చాలండి మా ఊర్లో కంటే మా అమ్మమ్ వాళ్ళ ఊర్లోనే ఉంటూ ఉం పెట్టమండి అక్కడైతే మేము అక్క వాళ్ళ అన్న వాళ్ళతో మేం తోటకు వెళ్ళి అక్కడ ఎండాకాలం కదండి చాలా ఎండలు కాస్తు ఉంటాయి అప్పుడు మేము ఈతకు వెళ్లడం అలా చేస్ కుంటూ చాలా ఆ ఆడుకుంటూ లాగోరి క్రికెట్ ఇలా అవన్నీ ఆడుకుంటూ ఉండేవాళ్ళమండి అప్పుడు జీవితమే చాలా వేర అనమాటండి మీరు ఎప్పుడని ఆడుకుంటూ ఉంటార అండి చిన్నప్పుడు
అంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళేదాన్ని అండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళది ఏంటంటే ఒక పెద్ద చిన్న చిన్న గ్రామం అన్నట్టు ఊరి ఒక పెద్ద సిటీ పక్క అద ఒక గ్రామం అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరేంటంటే ఇలా మనం బయటకు వచ్చి చూస్తే మనం చూసినంత దూరం అక్కడ పొలాలు కనిపిస్తా ఉం అన్నట్టు అక్కడ పొలాల వెనకాల నుంచి ఒక వేరే ఊరుంటది ఇంకొక చిన్న విలే అక్కడి నుంచి వాళ్ళు పాల బుట్టలు పట్టుకొని వీళ్ళకచ్చి పూస్తా ఉన్ మా అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే ఆ పాల వస్తాందా లేదా అని ఇక్కనుంచే చూ చూసేవాళ్ళు ఉన్నట్టు ఆ పాలామె వస్తాంది పాల ఆమె రావట్లేదు అంటే ఒక ఆమె పా బుట్ట ఎత్తుకు వచ్చేది వాళ్ళు ఎంత దూరం అంటే ఒక పది కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళని చూసి బుట్టి ఎత్తుకొని వస్తాంది పాలామె వస్తాంది అని మా అమ్మమ్మ చెప్పేది నీకిట్లా చేస్తాంటే వాళ్ళక్క వస్తది ఇట్లా కనిపిస్తారని చెప్పేది మళ్ళీ ఏంటిదంటే బటానీలున్ను ఇంకా పుట్న నాలుగు ఈ శనిగలు అమ్మే వాళ్ళ అండి మా మమ్మీ ఏం జేసేది ఇట్లా జొన్నలు ఉండేదండి జొన్నలు అన్నీ జమ చేసి పెట్టేది ఒక బస్తా నిండా ఒక రెండు జొన్నలు ఒక గ్లాసులు ఇస్తే మనకు పుట్నాలు ఇచ్చేవాళ్ళు మా అమ్మమ్మ అట్ల తీసుకొని ఇచ్చేది అన్నట్టు అట అట్లా అమ్మే వాళ్ళు అన్నట్టు విలేజెస్ లా అది భలే అనిపించేదండి అప్పట్లా
అవునండి ఇక సిటీస్ లో అయితే పిల్లలయితే అసలు ఏమి ఆటలు కూడా తెలు వండి పొద్దున్న లేచినప్పు నుంచి అదే గోడల మధ్య కూర్చొని కం కంప్యూటర్స్లో వీడియో గేమ్స్ ఆడుకుంటూ అందుకనే అండి ఈ ఈ సమయంలో అయితే చిన్న పిల్లలకి సైట్ వచ్చేయడం ఎక్కడ చిన్న పిల్లలు కూడా స్పెట్స్ పెట్టుకోవడం జరుగుతొందండి మేమైతే ఇప్పుడు చిన్నగ ఉన్నప్పుడు మా ఊరిలో పీచు మిఠాయ్ అనే ఒక బండి వస్తుందండి మేము పాత బుక్కులు అన్నీ ఇచ్చేసి అవి తీసుకుంటూ ఉండేవాళ్ళం అండి
హుమ్ మళ్ళీ ఇట్లా ఐస్ క్రీమ్స్ కూడా ఆటాన్నకే ఇ వచ్చేవాళ్ళండి ఇప్పుడు అంటే చాలా రేట్ ఉన్నయ్ ఇగ మళ్ళీ నగరాల్లో ఇస్ అంటా అయితే చాలా ఎక్కువ జనాభా ఉంటది అండి నగరాలలో చాలా జనాభా ఉంటది అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బజలకు అక్కడ నివసిస్తారు కాబట్టి ఒకరికొకరు పెద్దగా పరిచయం ఉండది నువ్వు బై మిస్టేక్ లో ఎళ్ళి ఇది ఇస్తారా అని అడిగితే కూడా వాళ్ళు ఇట్లా కిందికి మీదికి చూసి ఆలోచించి లేదు అని జెప్పేస్తారు డైరెక్ట్ మళ్ళా మన బ్రామాలలో ఏస్తే వ్యవసాయం చేసుకుంటరు పంటలు పండించుకుంటరు మళ్ళ పశువులను కూడా పెంచుతారు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పైన ఆద గ మొత్తం దాన్ ద పైనే ఆధారపడతారు మనం అసలు గ్రామాలల్లో వాళ్ళకి ఏం లేదంటాం గాని వాళ్ళకు ఒక్క పంట ఏస్తే ఎయిట్ పది టెన్ లాక్స్ వరకు వస్తుంది మనం ఇక్కడ సిటీలో నెలంత కష్ కష్టపడితే ఇరవై ముప్పై వేలు అదే గ్రామాలల్లో వాళ్ళు పంటలు ఏస్తే వాళ్ళకు ఎనిమిది తొమ్మిది పది లక్షలు వస్తాయండి అది చూసుకుంటలేం మనం నగరాల్లో పరిన ఉమ్ ఐటి కంపెనీలు బ్యాంకులు ప్రైవేట్ ఉద్యోగాలు ఒక ఇరవై వేలతోనే ఏస్తారండి అదే చూస్ ఫార్మింగ్ చేసుకుంటే వాళ్ళకు ఎన్ని సంవత్సరానికి ఒక ఎయిట్ ల్యాక్స్ అంటే వాళ్ళకి కనీసం నెలకు సిక్స్టీ థౌసండ్ ఎర్న్ చేసుకుంటారు మనం వ్యవసాయాన్ని తక్కువ చేసి చూలేమండి
కాక్పోతే సిటీస్లో ఎక్కువ పొల్యూషన్ అండి ఎక్కడ చూసినా ఏఐ మొబైల్స్, కంప్యూ టర్స్ ఎప్పుడు చూడా కార్స్, లారీస్ దీని వల్ల పక్షులు కూడా చాలా ఇబ్బంది పడుతూ చనిపోతున్నాయండి కొన్ని పక్షులైతే ఇంకా అన్నా సిటీస్లో చాలా పొల్యూషన్ అండి చెట్లు అసలుండవు చెట్లు మన కేసీఆర్ గాడు బి బిల్డింగ్స్ కట్టడం ఫ్యాక్ రీస్ పెట్టడం ఆ ఫ్యాక్టరీస్లో నుంచి వచ్చే ఒక పొగ నుంచి చాలా జంతువులు ఇబ్బ ది పడడం ఇంక పల్లెటూర్లో అయితే చాలా బాగా ఉంటుందన్మ ట స్వచ్ఛంగా అవి జంతువులు తమకిష్టం వచ్చినట్లు త వారు నచ్చింది ఇక్కడ్ చూసిన పచ్చగ చెట్లు ఉంటాయన్నమాట నాకైతే పల్లెటూరంటే చాలా ఇష్టమన్నమాట అండి ఇప్పుడు కుదర్లేదు గానీ మేమైతే అప్పుడు మా అమ్మమ్మ ఊర్ ఎప్పుడు చూడు అమ్మమ్మ ఊర్ అమ్మమ్మ ఊర్ అన్నమాట అండి అక్కడైతే ఇక మేము వంకకు వెళ్ళిన అప్పుడైతే అక్కడ అందరు చాపల్ పట్టే వాళ్ళు మేం చూస్కుంటుండే వాళ్ మేమైతే వాళ్ళైతే చిన్న చిన్న చాపల్ తీస్కోన్ వచ్చి మేం ఆడుకుని మళ్ళీ దానలోనే వదిలే సొచ్చే వాళ్ళమండి. ఇంకా అవునండి చాలా పొద్దున్ లేస్తే చాలు కోళ్ళు ఇంత బాగా పిచ్చుకలు కిలకిలా అంటూ అరవడం న పొద్దున్నుంచి సాయంత్రం వరకు రైతులు పొద్దున వెల్తారు చేనుకు మళ్ళ సాయంత్రం వస్తారండి వాల్ లు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు పని లేకపోతే మనం ఇంక అంతే అండి ఇప్పుడు సిటీస్లో సిటీస్లో అయితే ఈ అన్నీ కలుషితమండి వెజిటేబుల్స్ గానీ ఫ్రూట్స్ గానీ అదే ఈ మన పల్లెటూర్లైతే స్వచ్ఛంగా చాలా బాగా దొరుకుతాయండి.
గ్రామాలల్ల పచ్చని చెట్లు, పొలాలు, కాలుష్యం తక్కో ఉంటది స్వచ్ చ్చమైన వాతావరణం కనిపిస్తది. మళ్ళ అక్కడ గాలి, నీరు సాధారణంగా ప పరి శుభ్రం గుంటదండి ఇద ఇక్క ఆ ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ అనేదే ఉండదు. అదే నగరాలల్ల చూస్కుంటే వాహనాలు, పరిశ్రమలు వాటి వల్ల చెక్ కాలుష్యం ఇగ గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం అయితే చెప్పలేమండి. ఇప్పుడు మనము హా హైదరాబాద్ల తిరిగి తిరిగి తిరిగి మా ఇంటికొస్తే ప్రశాంతతే వేరు అక్కడ మొత్తం వినబడ్డ సౌండ్ డే వినబడ్డట్టు మొత్తం వినబడతనే ఉంటయి ఇంటికొచ్చేసరికి పీస్ఫుల్గా అం డి కొంచం గుడా సౌండ్స్ ఉండయి ఇక్కడ హది హడావిడి లైఫ్ అండి అంత సిటీలా
అవునండి అలానే మనక్ పల్లెటూర్లై నైట్ అయితే చాలు మనమంత ఒక వరగ మీద కూర్చోని అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం అదే సిటీస్లో అయితే ఫస్ట్ పొద్దున్న సిక్స్కు వెళ్తే నై ఎటు పోయి ఈటికొస్తారే భోన్ చేసి పళ్ళకి పడుకోవడం ఇం అసల ఏం మాట్లాడుకోలేర్ పిల్లల్తో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేరండి పల్లెటూర్ లో అయితే చాలా బాగా చక్కగ కూర్చోని మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇంకా పల్లెటూర్లో కూడా ఇప్పుడు పల్లెటూర్లై తే మనకు బంధం లేన్ లేకపోయినా కూడా బంధాలు ఏర్పడతాయండి మన పక్కింటి వాళ్ళతో ఎన్కింటి వాళ్ళతో బాబాయ్, పిన్ పెద్దమ్మ ఇలా అనడం వల్ల మనకి చాలా తృప్తిగా ఉంటుంది వాళ్ళకి మనకి అదే సిటీస్లో మన బంధువులు కనిపిచ్చిన కూడా మనల్ని పలకరించే వాళ్లకి టైమ్ ఉండదన్నమాట అం
డి అంటే మళ్ళీ స్కూళ్లు గుడా అండి గ్రామల్లో పాఠశాల ఉన్నప్పటికీ ఉన్నత విద్యా సంస్ లో తక్కువ ఉండొచ్చు కొన్ని సార్లు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం నగరాలకు వెళ్ళ వస్తుందండి అనేక నగరాల్లో పాఠశాలలు కళాశాల విద్యాశ్రవి ఇలా శిక్షణ కేంద్రాలు ఉంటాయి ఇక ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇక స్కూల్ ఏంటంటే పాపం ఇక్కడ తక్కువ ఉంటాయిండి ఒక టెన్త్ వరకు చదివ వచ్చి తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోవల్సిందే ఆరోగ్య కేంద్రాలు కూడా చిన్న చిన్నవి ఉంటాయి బాగా పెద్ద పెద్ద ఆరోగ్య కేంద్రాలు ఏదైనా పెద్ద సమస్య మళ్లి సిటీకి